వినిపిస్తున్నా వినిపిస్తున్నాయండి మీకు వినపడత
అబను కస్తుమ
ఏం
చెప్పండి
మీరు మీరు ఏ చిత్రం చూసారు ఇంకా చెప్ప చెప్పలేదు
చెప్పాను చెప్పాను హిందీ మీడియం అని చెప్పా
ఆ కి సంబంధించిన చిత్రం
ఒకే ఒక ప్రాంతం ఒక ప్రాంతంలో స్థిరంగా కూర్చొని మాట్లాడండి లేకపోతే మన కాలు మధ్యలోనే కట్ అయిపోతుంది
ఇను ఒకే ప్రాంతంలో స్థిరంగానే ఉన్నానని
మంచిది నేను కూడా ఒక ప్రాంతంలో నా తలను బెడ్ మీద పెట్టి పడుకున్న కూర్చున్నాను
ఉ ఉ సరే అండి మీరు హిందీ మీడియం చిత్రం గురించి చెప్పలేదు
అవును కదా అడిగారు మీరు మర్చిపోయాను నేను క్షమించాలి ఆ చిత్రమెమో నేన్ చ చూసినంత వరకు అంటే లాస్ట్ ఒక అర్ధగంట ఇంకా చూడవలసి చూడవలసింది అర్ధగంట తప్పి మిగతా అంతా చిత్రం బాగుంది అంటే ఆ చిత్రం దేని గురించి అంటే వాళ్ళ ఒక వాళ్ళ అమ్మాయిని ఒక బడిలో జాయి బడిలో చేర్పించడానికి ప్రయత్నిస్తారనమాట ఆ ఒక ప్రెస్టీజియస్ టాప్ వన్ బడిలో కానీ అక్కడ వాళ్ళని తీసుకోరు ఆ విధం ఆ ప్రక్రియలో ఎటైనా ఎలాగైనా వాళ్ళ అమ్మాయిని ఆ స్కూల్లోనే జాయిన్ చేయాలని ఫేక్ సర్టిఫికెట్లు అవన్నీ సబ్మిట్ చేసి ఎలాగోలాగా జాయిన్ చేయించడానికి ట్రై చేస్తారు కానీ ఇన్స్పెక్షన్ వస్తారువస్తారని తెలిసి
మ్
రిచ్ వాళ్లు పూర్ గా మారిపోతారు పూర్ గా యాక్టింగ్ చేస్తారు దాని గురించి ఈ సినిమా అవునా మీరు ఇంట్లో ఎలా గడుపుతున్నారు మీ సమయాన్ని
మా సమయాన్ని మ
ఆ బాగానే ఆ ఆ బాగానే గడుపుతున్నారా
బాగానే ఉందండి.
మీక్.
మా
ఏదైన.
హలో
ఆత్ విన్ చెప్పండి విన్. వింటోన్
ఉమ్ ఇంతక్ ముందు కాలొచ్చ్. తినుంది అందికే కాస్త సమయమ్ మీది. ఇరుదా ఐంది
పర్లేదు పర్లేదు.
ఉమ్ ఉమ్ మేమింట్లో సమయాన్ని బానే గడుపుతున్నామండి.
ఔన
మ్
మంచిది ఆ. అంటె ఏం లేదు లెండి.
హలొ అంటె ఏం మాట్లాడల్ల అని.
ఛి మత్ ట్లాడ నాకు ఏమి తక్క టమ్ లేదు మాట్లాడ్డానికి. మీరే ఏమైనా చెప్పండి. అంటం మాట్లాడ్డానికి
మీక్క్ ఆవులున్నాయ అండి
ఆ ఉన్నాయ్ ఉన్నాయి.
ఎన్నున్నాయ్.
ముందు మూడావులుండేవి ఇప్పుడు ఎండాకాలమని వాటిని కూడా అమ్మేశాము ఇప్పుడు ఒక ఆవు ఒక దూడ ఉన్నాయి.
ఒ అది ఏ బ్రీడండి.
ఆ మన ఇండియన్ బ్రీడే అనుకుంటున్నాను అహా ఇండియన్ బ్రీడే లేండి ఎర్రావులు.
ఉమ్ నాటీ ఆవులు.
నాటీ అని నేన్ చెప్పలేను కాని ఎర్రగా ఉంటాయ్.
ఉమ్ ఎన్ని లీటర్లు పాలిస్తాయండి.
ఆ ఐదు నుంచి నాల్గు నాల్గు నుంచి ఐదు లీటర్లు సుమారుగా ఇస్తాయి.
ఉమ్
వాటి పాలు కూడా చాలా కమ్మగా ఉంటాయండి.
ఊ మనం క కళాశాలలో తాగే పాలు వంటివి కాదు కదండి.
కాదు కాదు అలాంటి పాలే కాదు అసలు చాలా తిక్కుగా ఉంటాయి మనం కళాశాల త తాగే కళాశాలలో తాగే పాలలో పాలలో అన్నీ తీసేస్తారు అంటే అన్ని శాతాలు తీసేస్తారు కానీ మనం ఇంట్లోంచి వచ్చే పాలు లో అన్నీ ఉంటాయి మీకు ఆవులున్నాయా
ఆ ఉన్నాయండి
ఎన్నున్నాయండి
ఆ ఒక ఐదు ఆవులు ఉంటాయండి
మీరు వాటిని నీకు తెలిసినంతవరకు అంటే మీరు ఎప్పుడు చూడలేదా
పెద్దగా చూలేదండీ
కెళ్ళి
ఉహు లేదండి
కసు వేయరా అండి
ఆహా లేదండి
వాటిని మేతకు తోలుకోపోరా అండి బాయ కాడికి అంటే చేన్ దగ్గరికి ఇంకెవరు ఇస్తారండి అవన్నీ
మా అమ్మ మా నాన్న తీసుకుంటారండి
మీరు సహాయం చేయాలి కదండి వాళ్ళకి మీరు ఇంట్లో ఇంటికెళ్ళినప్పుడు
నేను సహాయం చేయాలని అనుకుంటానండి కానీ వల్లే వద్దంటారు పెద్దగా అంటే మేము మేము వాటిని గడ్డికి తీసుకెళ్ళామండి మేమే తెచ్చి అది కట్ చేసేస్తామ
ఆహా
నేనివ్వ ఆ లేదండి అవి హెచ్ ఆఫ్ గ్రీడ్ సో
ఓకే ఎండకు తట్టుకోలేవు పాపం అవి బుజ్జికొండలు నిజంగానే తట్టుకోలేవు మేము రెండు మూడు మాకు రెండు మూడు ఉండేవి అలాంటి బ్రీడ్లు కానీ అవి ఎండకు ఎక్కువ తట్టు టుపోలేవ్ కొని అమ్మేసాము ఇప్పుడేమైనా కొనుక్కుంటామేమో ఇకపై
ఓకే
మీ ఆవులు ఎన్ని ఎన్ని లీటర్లు ఇస్తాయండి పాలు సుమారుగా
తెనిదండి నాకు కరెట్గానీ
పల్లెదు
మాకొక మేక కూడా ఉందండి ఆ భారత స్
అ
దాని కడుపులో ఇప్పుడు ఒక బిడ్డ కూడా బతుకుతుందండి ప ఇ
క్యూ ఆ సరే అండి మీ మీకన్ మీరు ఎప్పుడైనా మేక పాలు తాగారా అండి
తాగడానికి అన్ని పాలు ఇవ్వదండి అది నాకు తా నాకు తాగడం ఇష్టమే
నేను నేను ఎప్పుడూ తాగలేదంటే అదే పనిగా తాగలేదండి అప్పుడెప్పుడో చిన్నప్పుడు నాకు చాలా దగ్గుగా ఉంటే మా అమ్మమ్మలూరిలో మా మావయ్య నాకు పసుపు నీళ్ళలో చి పసుపు పొడితో మేక పాలు పిండి ఇచ్చాడు తాగాను పచ్చి పాలే తాగాను తెలుసా మీకు
ఆ దగ్గుకి అది బాగా పని చేేస్తుంది దాండి
అవునండి బాగా పని చేస్తుందంట మేకపాలు తాగితే
హు నేను ఒకసారి ట్రై చేస్తానండి
ప్రయత్నించండి ప్రయత్నించండి తగ్గుతుంది
మీ ఇంట్లో కుక్క ఉందాండి
మా ఇంట్లో ముందు రెండు కుక్కలు ఉన్నాయి ముందు రెండు చనిపోయాయి ఇప్పుడు ఒక కుక్కను తెచ్చుకున్నాము అంటే రెండు ఒకేసారి కాదు ఒకే దాని తర్వాత ఒకటి అంటే రెండు ఒకే సార్ లేవులేండి
అదే ఓకే సారి కాకపోయినా దం తర్వాత ఎందుకు సనిపోయాయండి
మేము మీకు రేషం పంట తెలుసా అండి
ఉ తెలుసండి
మేము అవి పండించేవాళ్ళం అంటే ఆ పని ఆ పని చేసే వాళ్ళం అంటే మేము వాటిని మేమ్ చేవాళ్ళం అనమాట
రేషంగ్ పురుగులు మేపుతారా రేషంగ్ గడ్డి మేపుతారా అండి
హు రెండు జరుగుతాయి రెండు జరుగుతాయిండి అంటే ఒకటి చేస్తేనే ఇంకొకటి చేయ్యగలం కదా అలా రెండూ మేపుతాము రేషం గడ్డి మేపుతాము ఆ గడ్డిని తీసుకెళ్ళి రేషం పురుగులలకు వేస్తాం అన్నమాట అట్లా
ఆ
అలా మేపినప్పుడు ఆ లాస్ట్ లో గూళ గూ అవి గూడుగా ఫామ్ అవుతాయి గూడు గా ఏర్పడతాయి ఆ గుళ్ళను పెరుకెళ్లి మార్కెట్ లో అమ్ముతారు
అ
అబ్ గూళ్ళలో ఆ మిగిలిపోయిన పదార్థాలను మా ఇంటి చుట్టూ ఎక్కడో మేము పడేసాము ఏం కాదనుకో అని అలా అవి తెలియకుం కుండా మేము బయటకు వదిలినప్పుడు అవి తినేసాయి వాటిని అలా వాటి కడుపు పాపం ఓర్చుకోలేక చాలా రోజుల తర్వాత చాలా ఇబ్బంది పడి రెండు ఒకే విధంగా చనిపోయాయి కానీ
వేరే టైం లో సమయంలో
ఆ వే వేరే వేరే సమయంలో చనిపోయాయి అంటే ఒకటి చనిపోయిన తర్వాత ఇంకొక దాన్ని తీసుకొచ్చాం అన్నమాట అలా
ఉ
కానీ విధి రాత ఏంటంటే రెండవది కూడా అదే కారణం వల్ల చనిపోయింది
నేను ఇప్పటికీ ఆ సిల్క్ వమ్స్ ని పెంచుతా స్తార అండి
ఇ ఇప్పుడైతె పెంచట్లేదు ఏమో మా ఒక సంవత్సరం క్రితం వరకు పెంచామండి ఇంక ఫ్యూచర్లొ కూడ పెంచచ్ కాని మా అమ్మమ్మ వాళ్లు ఇప్పటికి పెంచుతారు మా ఊరి వాళ్ళు ఇప్పటికి ప్రతి ఒక్కరు చాలా మంది పెంచుతారు
ఊ
మీరు ఎప్పుడైన పెంచార లేద మీ చుట్టుపక్క గ్రామ మళ్ళా ఎవరైనా పెంచార
మాకూ ఎలా తెల్సిందంటే దంటే మా స్నేహితుల అమిలీలొ వాళ్ళు పెంచేవాళ్ళు అల తెల్స్ మా డాడీ ఒక మేము లే మేమ్ పుట్టక ముందు పెంచేవాళ్ళంట అల తెల్సండి ఊ ఇంకొ కాల్ మళ్ళీ కాసేపు ఆగి చేయనా అండి ఊమ్ సరే అండ్ ఓకే బాయ్